హలో హాయ్ అండి
హాయ్ అండి
బాగున్నారా
బాగుందండి మీరూ బాగా
బాగున్నామండి నవ్వకండి ఏం చేస్తున్నారు
ఆ తిన్నారా అండి అన్నం
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి కరువు పని పోయవచ్చా ఇప్పుడు
అవునా
మీరేం చేస్తారు
ఏం లేదండి ఇప్పుడే అరిసలు చేసాము ఈరోోజు
హ్మ్మ్
హ్మ్మ్ ఉగాది ఉంది కదా అనేసి అరిసలు చేశామండి కాకపోతే ఏమైందంటే కొంచెం తెల్ల బెల్లం వేసామండి అరిసలకి ని వాళ్ళు వీళ్ళు అన్నారు కానీ ఇంట్లో ఉంది కదా అని మేమేసాము
ప్రిపరేషన్ ఎలా చేశారు
ఆ గట్టిగా వచ్చాయండి కొంచెం అరిసెలు తెల్లబెల్లం వేయడం వల్ల హ్మ్మ్ అయితే అయితే ప్రిపరేషన్ ఏంటంటే మనం బియ్యం నానబెట్టుకొని ఆరపోసుకోవాలండి నీడలో తర్వాత పట్టించుకురావాలి పట్టించుకొచ్చాక బెల్లము మంచిగా ఆ ఉండలు అదే గడ్డలు లేకుండా మంచిగా తర్మ తురుమాలి
హ్మ్మ్
తురిమాక పాకం బట్టి దాంట్లో పిండి ఆ పాకం వచ్చాక బాగా ముదరోద్దండి పాక ముక్కము బాగా లేతగా ఉండద్దు
హ్మ్మ్
ఆ అట్ల వచ్చాక దాంట్లో ఇలాచి పౌడర్ వేసి ఆ ఈ పిండి అందులో లో పోయాలండి ఉండ లేకుండా కలిపి చేయాలి
అవును
హ్మ్మ్
మేము పల్లి పట్టి
అవునా చెయ్యడి మంచి శది పిల్లలకి ఐరన్ చేయండి మంచిది ఇంకా అండి ఆ కొడుతుందండి బాగా అలానే
సిటీ లేనా పాలటూరా
సిటీయ అండి సిటీ అయినా కూడా కొంచెం గడుతుంది ఇక బయటికి వస్తా ఎండ తెలుసు వస్తుంది అని రూమ్ లో ఇంట్లో ఉంటే ఎండా ఎమ్ తెలియదుండి మంచిగానే ఉంటది ఇక మీకు కొన్ని రోజులు అయితే వడగాలలో సేయి కదా అండి
అవునండి
అయ్య కసమే
మాకు వడగాలలో వస్త ఎండకు తెలుస్తుంది ఎండ ఎడి ఎంత ఉన్నది వాళ్ళ ఎట్లా కొట్టింది తెల్లారు ఎట్లా కొట్టింది అన్నది మీకేమో ఒక్క తీరిగనే ఉంటది
ఇంకేంటండి ఉగాది వస్తుంది కదా ఏం చేశారు కొ కొత్త బట్టలు తీసుకుంటారా
తీసుకోవాలి మీరు తీసుకున్నారా
ఆ లేదండి ఇంకా తీసుకోవాలి
ఉగాది స్పెషల్ గా అప్పలు ఇంకా వేరే ఏమైనా చేస్తారా
ఆ మడుగులు చేస్తామండి
ఉగాది పచ్చడా
ఆ చేస్తామండి ఉగాది పచ్చడి భక్షాలు
ఉమ్ మేము కూడా పచ్చడి చేస్తాము బ చ్చాలు చేస్తాము ఇంట్లో పూజలు చేస్తాము వెహకిల్నా బండ్ల కాయినా వాటికి కూడా పూజలు చేస్తాం
స్తార అంటే కదా అండి
ఆ అవునండి ఎ కల్ హలో
ఉమ్ ఇంకా అండి కొత్త బట్టలు ఖచ్చితంగా ధరించాలా అండి
కంపల్సరీ వేసుకుంటాం బట్టలు
అవునా ఏమేమి అప్పలు చేద్దాం అనుకుంటున్నారంండి
అప్పలు మడుగులు గ్యారెలు మా పేద బాబు కి అర్శలు కావాలంటే అండి
ఉహు హు చెయ్యాలా అండి ఇప్పుడు ఇగా
ఆ చెయ్యాలండి
అయ్య చెయ్యండి తెల్ల బెల్లం మాత్రం వయ్యకండి మాలాగా అయిపోతుంది కొంచెం ఎర్ర బెల్లం వేయండి పాకం మంచిగా వస్తుంది మెత్తగా ఉంటాయి
ఉమ్
హుం పిల్లలు గుడా ఇష్టంగా తింటారు కదండి.
ఆ
హ్ం ఇంకా అండి ఏమన్నా సీరియల్స్ చూస్సారా అండి మీరు సిన్మాలు, సీరియల్స్
త్తామండి సీరియల్సే
హు చూస్తామండి. సీరియల్స్ చూస్తాము, సిన్మా స్తాము. మొన్నన్ మీరు చూసారా అండి మీరు.
ఆఅ
మొన్న న్యూస్ చూసారా.
మొన్న న్యూసు చూల్లేదండి.
ఆ ముగ్గురు అమ్మాయిల్న్ని వాల్ల నాన్ బాయిలో దు చంపేశాడు. అందులో ఏసి
ఆ చూల్లేదండి. పిల్లలు టీవీలో బొమ్మలె చూస్తారు.
అవునా ఇట్ల పునన్ని పునన్నవిక అనేసి ఆ పాపని కాపాడడానికి ఏమో వాళ్ళ తండ్రి అంత కస్ ష్టపడితే, ఆయి ఇక్కడ వీళ్ళ నానేమో పిల్లని సాధలేక ముగ్గుర్ని బాయిలొ ఎసి చంపాడండి.
అవును అస్సాంటప్పుడు కనకనే ఊకోవాలి కన్నాంగా. జంపుకుంట్రు కష్టమో నిష్టురుమో ఎట్నొ నోట్ల బతుకిచ్చు పోవాలని
ఆ ఫస్ట్ అట్ల వాళ్ళేమో అంత కష్షపడి జేస్తే ఈయనేమో ఇట్ల ఏ చరండి. చంపేశాడు ఆయన బ్రతికించుకున్నాడు, చూడండి మన్షులు కూడా ఒక్క తీరుగా అసలే ఉండరు.
చ్చుకుంటాల్
ఉ స్తార్థం ఎవరి స్వార్థం వాళ్ళే ఇంకా రోజు ఏం పనులు జేస్సారండి. ఇంట్లో మీరు లేవగానే
ఏం చేస్తాం పిల్లల్ని రెడీ చేసి స్కూ స్కూల్ కు దోలి కరువుపనికి వెళ్తానండి పల్లెటూరు కదా. అే ఇక పొద్దున పోయి, ఒకటింటికి వస్తామండి కరుపని టైమ్.
అవునా
ఉ పాటల మా వారిది సెల్ మా ఆయనది సెల్లొస్తుంది.
అవునా రాకుండా చూడండి సౌండ్.
ఆ మీ పాప స్కూల్కెళ్తద.
ఆ వెళ్తదండి.
ఉహు.
ఇప్పుడు నర్సరీ అండి.
ఉమ్. ఉ మేరేం జేష్. సర ఉంట.
ఈరోజు చికెన్ వొండామండి. వంకాయ కర్రీ వండాము. హుమ్. ఇకాండి రాజవడ్చ్. సాంబాయి సినిమా చూసారా అండి.
చూసామండి.
బాంధిగదండీ అస్. అసలు సొంద నాన్న అట్లా చేయడం ఇంక. రోజుల్లో నిజంగా జరిగిన స్టోరీ.
అవును.
అమ్మో అసల్ బాదండి.
అది నిజమైన లవ్ అంటే. అలా ఉండాలి స్వచ్ఛమైన. ప్రేమ.
ఉమ్ ఉంది గాని వాళ్ళ నానేం చేశాడండి అసలు అట్లా చంపడం ఎంత వరకు కరెక్ట్ అండి.
కరెక్టుగాదులెండి తండ్రి అలా చేయొద్దు గదా. ఎంత తప్పైన మంచైన చెడైనా. తండ్రే ఓర్చుకోవాలే.
ఉమ్ నీ మానాన నువ్ పో అని వదిలేసినా బాడండి. తనకి ఇంకా నచ్చి అలా ఇచ్చి చంపేసే బదులు.
అవును.
ఉమ్ ఇంకా అండి మీ విశాల్ ఎంతమంది ఉంటారండి మీరు జాయింట్ ఫ్యామిలీయా.
జాయింట్ ఫ్యామిలీ అండి మేము నలుగురం తల్నలుగురం ఉంటాం. మా అత్త మామ మా మరిధివల్. పక్కనే. మాక్ ఇల్లులు దెగ్గదెగ్గర పల్లెటూరు అయినా.
ఉమ్ మంచిగుంటది హు హ్మ్ ఎట్లా అంటే మన సరుకులు తెచ్చుకోవాలంటే ఎక్కడకెళ్తారు దగ్. గుందా దూరమా
ఆ దగ్గరే అండి ఒక కిలోమీటర్ దూరం ఉంటాది తోరూరు
అనుా అవునా
ఇది తరులోనే తెచ్చుకోవడం మీరండి
మేము కొంచెం ఇక సిటీయే కదా అండి ఇక్కడే దొరికుతాయి పక్క గలో షాప్ చుంటూనే ఏ ఉంటాయి గల్లీలోనే హు ఇంకా అండి ఆ ఇద్దరండి
ఉహు
ఉ ఆ తిన్నామం అం మీరు తిన్నారా ఏంవంట చేశారు
తిన్నామండి కరువు పని పోయోచ్చాను ఫిష్ వండాను
అవునా ఎట్లా చేస్తారండి మీరు ఫిష్
పోపు పోపు చేసి ప అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మన లవంగాలు ఇట్లా వేసి పో వేగాక అలాం వేసి ఉప్పుకారం పోపులోనే యేసి పులుసు పోస్తా పోులీసు మాసిలిన తర్వాత మెంతి పండి వేసి ఈ ముక్కలు అందులో వేసి కొసేపు ఉడికేదాకా ఉంచుతాం
అవునా మేమైతే అట్లా చేయమండి అసలు ఓకే ముకా ఎందు అలా అ అలానే అలవాటు అయిపోయింది
అవునా మేము బల్లెటూర్ వాళ్ళం కదా మాకైతే ఇలానే తెలుసు అట్లా ఇలా ఉండితే రెండు రోజులు అయినా కరాబ్ కాదండి కూర
ఉహు ఏంటో ఇంకా మేము అలానే మా అత్తయ్య గారు అలానే చెప్పారు ఉమ్ మేము అలానే చేస్తాము
వెనండిలా వండడం
అవునా మంచిదండి చాలా మంచి పద్ధతి ఇంకా మామిడి తోటలోకి వెళ్ళి తెస్తారా అండి మామిడికాయలు గిట్లా
ఆ మామిడి తోటలోనే తేస్తామండి
అవునా మంచి వేప పువ్వు అవన్నీ దొరుకుతాయండి మీ దగ్గర
వేప పువ్వు ఇంట్లోనే మామిడి తోటక్ దగ్గరనే తోటకెల్లి మావిడికాయలు ఇష్ ఇష్టమైంది తెంపుకొచ్చుకుంటాం మావిడి కాయలు మామిడాకు తోరణానికి తెంపుకొచ్చుకుంటాం.
ఉమ్ కోతుల వల్ల దొరుకుతున్నాయా అండి అసల్ ఈ ఆమ్ ప్రకృతిలో హు ఇస్తారా అట్లా ఒకటి రొండు లేకపోతే డబ్బులకే డబ్బులే తీస్ కుంటారా
డబ్బులు ఏం తీసుకోరండి ఫ్రీగనే ఇస్తారు.
అవునా
ఉమ్ మీకైతే డబ్బులుక్కదా అండి సిటీలో
అవునండి అసలు కొంచెం వ్యాపబోవ్వుదు కట్టిస్తారండి దానికి ఇరవై రూపాయలు అంటారు ఒక చిన్న మామిడికయి ఇస్తారు అది అంతా మంచిగ కానే కాదు పచ్చిది తెస్తారు. దానికి ఒక యాభై అరవై రూపాయలు తీసుకుంటారండి అసలు చాలా రేట్ అట్లుంటయి ఇక్కడ
ఉమ్ మాకైతె ఫ్రీగనే దొర్ అంతే అండి తోటకెళ్ళి మనకి నచ్చినవి తేంపుకొని రావచ్చు.
అవునా టిఫిన్ చేస్తారా అండి రోజు మార్నింగు
ఆ చేస్తామండి మేము బియ్యం కాడి ఈ ఆర బోసి ఇసురు రాయ్ తోటి ఇసిరి
ఊ
చేసుకుంటామండి రవ్వ ఇడ్లీలకైనా ఉప్మాకైనా ఉమ్ మీర్ ఎలా అండి
ఆ మేము మేమింగ రోజు తప్పదండి. సిటీలో గదా చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి ఏదో ఒకటి అలవా పడిపోయామండి టిఫిన్స్ కి అది ఒక్క రోజు లేకున్నా అసలు ఉండలేకపోతున్నాము.
మేము అలా కాదండి సండే రోజే ఎక్కువ. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కావట్ కి స్కూల్ కి వెళ్లకుండా ఫ్రీగ ఉంటరు కాబట్టి ఆ ఒక్కరోజ్ చెత్తాం మిగతా రోజులు మేము పనులక్ పోతాం కదా
హుమ్ సరే అండి మరి మళ్ళీ కాల్లో కలుద్దాం.